హలో
హలో అండి హాయ్
హాయ్ అండి
ఎలా ఉన్నారండి
బాగున్నామండి మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నామండి డిన్నర్ చేసారా
ఆ తిన్నామండి మీరు తిన్నారు
ఆ తినేసామండి ఇంతకుముందే లేట్ అయింది ఈరోజు కొంచం యాక్చువల్ గా నేను ఎప్పుడైనా డిన్నర్ సెవెన్ లోపే కంప్లీట్ చేసుకుంటా
అవున అండి
ఆహ
ఇప్పుమ్ టెంపుల్స్ కి ఎక్కడికైనా వెళ్తున్నారా అండి మీరు
ఆ లాస్ట్ టైము నేను వెళ్ళినా అండి ఇక్కడ మీకు ఐడియా ఉందో లేదో అది ఆ రామప్ప టెంపుల్ ఎప్పుడన్న విజిట్ చేసారా అండి
ఆ చేసామండి
ఆ నిన్న లాస్ట్ టెంపుల్ అక్కడికే అండి అక్కడికి ఎళ్ళేసి ఇం కా అక్కడ నుండి పక్కనే చిన్న వాటర్ ఫాల్స్ ఉంటది అక్కడికి ఎళ్ళేసి రిటర్న్ అయిపోయినాం అండి
అవునా అండి
అవి చరిత్రాత్మక కట్టడాలు కాబట్టి అవి ఎన్నో ఏళ్ళ క్రితం కట్టడాలండి అవి చూడ్డానికి మనం ఖచ్చి తంగా వెళ్ళాలి
అవునండి నిజమే అండి ఇంకా మేమైతే ఇంకా రీసెంట్గా అంటే మేమై తా అరుణాచలం వెళ్లామండి అరుణాచలం అం అవునండి చాలా బాగుంటుందండి మన చాలా చాలా మంది చూడాల్సిన ప్రదేశం అండి అది కాక చాలా బాగుంటుందండి దేవుని దర్శనం అన్ని బాగా ఉంటాయండి ఇంకా మేమందరం కుటుంబం అందరం కలిసి వెళ్ళామండి ఇంకా ఆ రోజు అయితే గిరి ప్రదక్షిణ చేసామండి పదహైదు కిలోమీటర్లు ఉంటుందండి అది నడవాలండి మరి అ తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుంటామండి ఇంక అది అయిపోయిన తర్వాత ఇంక ఇంకా అక్కడ టె ఇంకా టెంపుల్ లో అయితే ఇంకా చాలా ప్రశాంతంగా ఉంట ఉందండి చాలా బాగుంటుందండి ఇంకా దే ఆ అక్కడ లైన్ లో ఆ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత పదహైదు కిలోమీటర్లు నడిచింట కదండి ఇంకా స ఆ స్ సామీవారిని చూసిన తర్వాత ఇంకా ఆ మనకి ఆశ్రమ అనేది లేదు ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతామండి చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా వెళ్లారండి
ఆ నేను వెళ్తుంటానండి మామూలుగా ఇక్కడ మాకు చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి ఎళ్ళి కొంచం మనసు బాగాలేకపోయినా అంత ముడిగా అనిపించినా కూడా కొంచెం వెళ్లి టెంపుల్స్ లో వెళ్తే ఆ వాతావరణాన్ని బట్టి మనం మన మైండ్ అనేది చేంజ్ అయిపోతదండి ప్రశాంతంగా అండి ఎటు చూసినా ప్రశాంతంగా ఎలాంటి శబ్దాలు లె లేకుండా అలికిలు లేకుండా చాలా బాగుంటదండి అక్కడికి ఎళ్ళి అలా ఒక పది నిమిషాలు ఇలా కళ్ళు మూసుకొని అలా ఉంటే ఎంత ప్రశాంతమైన మైండ్ వస్తదండి. ఎన్నో సార్లు చేశానండి అట్లా. ఏదన్నా కోపం ఉన్న, ఏదన్నా ఫ్రస్టేషన్ సిస్ట్రేస్ ఉన్నా కూడా అలా వెళ్ళి కూర్చుంటే చాలా ఆనందంగా, ఆహ్లాద కరంగా ఉంటదండి. ఇంకా రీసెంట్ గా అంటే ఇంకా ఇంకా రామప్ప ఎళ్ళినం అండి ఇంకా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అం డి భద్రకాళి టెంపుల్ కి ఎళ్ళినం అండి. అక్కడ కూడా చాలా చక్కగా జరిగిందండి. ప్రదక్షిణాలు చేసాం మేం కూడా ఇప్పుడు మీరే అన్నట్టుగా కానీ అంత అంత ఎక్కువ లేదండి. ఆ కొలీగ్స్ తో ఎళ్ళామండి మేము ఆఫీస్ కొలీగ్స్ తో ఎళ్ళి ఇంకా ఆ కొబ్బరికాయ అదంతా కొట్టేసేసి అక్కడ కొంచెం ప్రసాదం ఇచ్చారు మాకు. ఆ ప్రసాదం తినేసి చక్కగా ఆ పూజలు అవన్నీ చేసేసి కాస్త టైం అక్కడ స్పెండ్ చేసేసి తిరిగి వచ్చేసామండి.
అవునా అండి. ఇంకా అయితే ఇంకా అరుణాచలం లో అయితే ఇంకా మోక్ష మార్గం అని ఒకటి ఉంటుందండి అందులో ఎంత లావు ఉన్న వాళ్ళయినా అందులో ఆ చిన్న ఉంటుందండి చిన్న దాంట్లోనే వచ్చేస్తారండి. ఇంకా దాంట్లో వస్తే ఆ చాలా పుణ్యం వస్తుందని అంటూ ఉంటారండి. అక్కడ చాలా మంది నమ్ముతూ ఉంటారండి.
అవునండి నేను కూడా విన్నాను, అది మోక్ష మార్గం అని అన్నారు. అది ఖచ్చితంగా నిజమేనానండి అది.
అవునండి నిజమేనండి. చాలా వరకు మనం కోరుకున్న కోరికలు కూడా తీరుతాయి అని అంటుంటారండి.
అవునండి ఎన్నోసార్లు తీరినయి కూడా. ఒక్కసారి రెండు సార్లని కాదండి. ఎన్నోసార్లు మనసులో అనుకో కొన్ని అది ఎన్నోసార్లు జరిగినయండి మనకు అనిపించదు కని అవి జరుగుతూనే ఉంటయి మనం మనసుల గట్టిగా అనుకుంటే.
అవునండి ఇంకా మేమైతే ఇంకా అలాగే లేపాక్షి అండి లేపాక్షి కి కూడా వెళ్ళామండి. ఇంకా లేపాక్షి అంటే ఇంకా చాలా చూడదగ్గ ప్రద ప్రదేశం అండి అదైతే. ఇంకా రావణాసురుడు సీతాదేవిని అ అపహరించి తీసుకెళ్తూ ఉంటాడండి, ఇంకా జటాయు అని నే పక్షి రావణున్ని అడ్డుకొని తీవ్రంగా గాయపడుతుందండి. శ్రీరాముడు సీత అన్వేషణలో ఇక్కడికి చేరుకొని గాయపడిన జటాయువుని చూసి లే పక్షి అని పిలిచాడండి. అప్పుడు ఆ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని ఎక్కువగా స్థానిక పురాణం చెప్తుంటుందండి.
నిజమేనండి మీరు అన్నట్టు.
అవునండి.
ఉ
మీరు విన్నారా అండి లేపాక్షి పేరు ఎలా వచ్చిందనేది.
విన్నానండి నాకు స్కూల్ డేస్ లో అది ఒక లెసన్ ఉండేదండి.
అవునండి.
అప్పుడే విన్నాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీతో వింటున్నాను. అదే ఆ ఆ టైం లోనే మైండ్ లో ఫిక్స్ అయిపోయింది ఇంకా.
ఇంకా మేము అక్కడ చాలా విషయాలు తెలుసుకున్నామండి అక్కడ ఆలయంలో లో ఒకటి వేలాడే స్తంభం ఉంటుందండి. ఆ స్తంభము ఆ ఆలయంలో డెబ్బై స్తంభాల్లో ఒకటి నేలను తాకకోకుండా గాల్లో కొద్దిగా తేలుతూ ఉంటుందండి అది ఇంకా ఏదన్నా చిన్న ఖర్చీప్ అలాంటిది ఆ గు ఆ స్తంభం కింద ఇలా పెట్టి తీస్తే వచ్చే వస్తుందండి ఆ పక్క నుంచి పక్కకి వచ్చేస్తుందండి
నిజంగా ఇది చాలా అద్భుతం నేను ఎప్పుడు వినలేదండి హు అక్కడికి వెళ్తే గాని చూస్తే గాని మనకు అద్భుతాల గురించి చెప్తే కూడా అర్ధం కాదండి అక్కడికి వెళ్ళి మనం ప్రత్యక్షంగా చూసి అవన్నీ అనుభవిస్తేనే గానీ మనము అ అంత అదృష్టాన్ని పొందుకోలేం కదండి
అవునండి నేను వెళ్ళానండి నేను చూశాను
ఉ
చాలా బాగుంటుందండి అక్కడ చాలా చూడాల్సినవన్నీ చాలా బాగుంటాయి అండి
అవునండి
ఇంకా అక్కడైతే పెద్ద రాతితో చెక్క చేక్కబడిన నంది విగ్రహం కూడా ఉంటుందండి పదహైదు అడుగుల ఎత్తు ఇరవై ఏడు అడుగుల పొడవుతో చాలా అద్భుతంగా ఉంటుంది అండి
ఆ ఇంకా మేము ఇక్కడ వేయి స్తంభాల గుడికి వెళ్ళామండి కిలా వరంగల్ అని ఉంటది అది కూడా వెళ్ళి చూసాము ఇంకా ఎమ్ ఇంకా మీరు భద్రాచలంలో సీతారాముల వారి ఆలయానికి వెళ్ళారా అండి
లేదండి మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు
అక్కడైతే చాలా బాగుంటది అండి అసలు గుళ్లల్లో అసలు ఎంత చక్క చక్కగా ఉంటదంటే అక్కడ చాలా సార్లు వెళ్ళానండి అ అటు పాపి కొండలు ఇంకా అవన్నీ చూడలేదులే గాని జస్ట్ అలా టెంప్ ల్కి అయితే వెళ్ళి విజిట్ చేసుకుని వచ్చామండి ఫ్యామిలీతో ఆ
ఇంకా మీరు తిరుపతికి వెళ్లారా అండి
ఇంకా లేదండి అదే ప్లాన్ లో ఉన్నాము నెక్స్ట్ అటే వెళ్దామని టికెట్స్ బుక్ కావట్లేదండి ఎప్పుడు ఏదో ఒకటి
ఇంకా తిరుపతి కూడా అంతేనండి మనం ఇంకా తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి కదా అండి వెంకటేశ్వర స్వామి అంటే ఇంకా ఆ చాలా మంచిగా కోరిన కోరికల అన్ని తీర్చేవాడని ఎక్కువగా అంటుంటారండి
అవునండి అవి మనము ప్రతి ఒక్కరము అది మనం అది చూడ తగ్గ ప్రసిద్ధ కట్టడాలు రండి అవన్నీ మనము ఉన్నన్నీ ఇంత ఎప్పుడైనా మనకు విలున్నప్పుడు అటు అవి ఖచ్చితంగా చూసే తీరాలండి
అవునండి గు గుడిలకు వెళ్తే చాలా చూడాలండి అసలు ఈ ఇప్పుడు కాకపోతే ఇంకా మనం ఎప్పుడు చూస్తామండి ఇంకా
అవునండి ఎంతో విలువైన గుళ్ళు గోపురాలండి అవన్నీ మన తాతల కాలం పురాతన కాలం వాళ్ళు ఎంతో అవి యుద్ధాలు చేసి శ్రమపడి సాధించుకున్న కట్టడాలన్నీ అవన్నీ అవన్నీ అంత ఈజీగా వచ్చినవి ఏం కాదు
అవునండి నిజమే అండి యుద్ధాలు చేసి తీ తెచ్చుకునిండేటివేనండి అప్పట్లో పల్లవ చోల విజయనగర రాజుల కాలం నాటిదండి తిరుమల ఆలయ చరిత్ర అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయు లాంటి చక్రవర్తి రి ఈ ఆలయానికి ఎంతో సేవ చేశారండి
అవునండి
ఇంకా తిరుపతికి ఇంకా సమీపంలో తిరుచనారులో పద్మావతి తి అమ్మవారి ఆలయం అని కూడా ఒకటి ఉంటుందండి అక్కడ కూడా అంతేనండి చాలా బాగుంటుందండి
ఓకే అండి
ఇంకా మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఇంకా ఏవైనా చూసారండి ఇలాంటి ప్రదే శాలు
ఆ ఇప్పుడే అనుకుంటున్నామండ్డి వెళ్ళాలి అని ఎందుకంటే ఎండలు కూడా కొంచెం తగ్గిపోయినాయి కాబ బట్టి మేము ఎప్పుడే ఇంకా ప్లాన్ చేసుకుంటున్నాము వెళ్ళాలని ఎట్లాగు ఈ మంత్ లో కూడా కొంచెం ఎండా కొంచెం వర్షం ఉంట ఉంటది కాబట్టి మంత్ లో అట్లా విజిట్ చేసుకోవచ్చు మనం టెంపుల్స్కి
అవునండి ఖచ్చితంగా మనము ఈ దేవస్థానాలు అనేది చూడాలండి చూస్తేనే ఇంకా మనకు కూడా ప్రశాంతంగా ఉంటుందండి ఎప్పుడు అవి ఇవి అని లేకుండా
అవునండి మన పిల్లలకు కూడా అవగాహన ఉంటదండి
అవునండి
చిన్న చిన్న పిల్లలకి మనకి కూడా కొంచెం జ్ఞానం వస్తది అవి చూడ్డం వల్ల కొంచెం మనం కూడా తెలుసుకోనివి కూడా కొంచెం తెలుసుకునే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది
అవునండి ఈ రోజు మనం చాలా విషయాలు తెలుసుకున్నామండి ఉ హమ్ మా దేవస్థానాల గురించి చాలా వరకు బాగా తెలుసుకున్నామండి
అవునండి చాలా విషయాలు చెప్పారండి మీ అమూల్యమైన స సమయం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలండి
ధన్యవాదాలండి
థ్యాంక్ యూ